హలో బాగున్నారా
ఆ బాగున్నామన్
హలో హా అ ఏం చేస్ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నాము
ఏం చేసిన్నారు ఏం లేదండి మీరు అవునా
మీరండి
తిన్నరా తిన్న
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ చేశారు
చాపల కూర మీరండి
మేం పప్పుచార అండి ఉమ్ ఇంకా మీరు మూవీ చూస్ సారా అండి
చూస్తామండి
ఏమూవి అంటే ఎక్కువ ఇష్టం అండి మీకు
ఫ్యామిలీకిి సంబంధించినవండి
ఆహా
మీకండి
మేము అన్ని మూవీస్ చూస్తామ అండి హర్రర్ మూవీస్ ఎక్కువ చూస్తామండి
ఉహు
మీరు.
పిల్లలు వ్యూ స్కూల్ కి ఏళ్ళారా.
ఆ వెళ్ళారండి, పిల్లలు ఏళ్ళారా. ఆ. ఆ మిక్ సిటీసా, విలేజ్ ఇష్టమా.
విలేజే ఇష్టం అండి. మీకు.
ఎందుకండి.
ఇక్కడ అన్ని తీర్ల ప్రశాంతత ఉంటది. వాతావరణమైనా, గాలి అయినా, నీరైనా. కూరగాయలకైనా అన్నిటికీ స్పెషాలిటీ బాగవుంటది. అవునండి, ఉమ్ ఇగా స్వచ్ఛమైన గాలి. అవునండి.
హు హుమ్మ్ మీకు బార్. ర్రెలు ఉన్నాయా అండి. కోళ్ళు, బర్రెలు.
లేవ్వండి. ఒకప్పుడు ఉండే గానీ తీశేషినం, కుక్కలు చెయ్బట్టి. ఉమ్
మీ ఫేవరెట్ కర్రీ, ఏంటండి.
చికెన్.
చికెన్ బాగా దింటారా.
ఆ తింటామండి.
ఉహుమ్ మేమ్ అన్ని తింటామండి. ఫేవరేట్ అని ఏం లేదు.
ఉహుమ్.
ఒకప్పుడు . ఇప్పుడ్ లేదు.
ఉమ్, మీ పిల్లలు స్కూల్కి ఏళ్ళారా.
ఆ వెళ్ళారండి. పెద్ద బాబు స్కూల్ ఎళ్తాడు, చిన్న బాబు నాతోటే ఉన్. టడు.
కోళ్ళు, ఉన్నాయాండి మీకు.
ఆ ఉన్నాయండి మాక్. కోళ్ళులున్నాయి, రెండు గేదేలున్నాయి. ఉమ్, వాటి పాల్ పిత్కుడు. పోసుడు, మాకు అవ్వే సరిపోతాయి.
ఉమ్మ్. హుమ్, మాకొక డాగ్ ఉంది.
పెంచుడు, అదే సరిపోతది గదా.
ఆ అది కూడా ఒక మనిషిలాగా సవరిం చడం దానికి అన్ని జేయడం జరమొచ్చిన టాబ్లెట్స్ వేయడం టైం కు అన్నం వేయడం వాటర్ వేయడం
దానికీ విశ్వాసమే క్కువ ఉంటది కదా అండి మనుషులన్న ఉండదు దాన్ని బెంచ్ కుంటేనే మంచిది
విశ్వాసం లే మనిషి కూడా సా
ఇంకేం ఇంకేం వర్క్ చేస్తారు
అ కరువుపనికి వెళ్తాం చెలకల పని మా బాయి కాడికి గిట్లా వెళ్ ళ్తాం అండి
ఆహా మీకు సొంతం భూమి ఉందా మేము ఇంట్లో ఉంటామండి ఉ మీకు ఇష్టమైన ప్లేస్ ఏంది గాండి టెంపులలో
టెంపుల్సల్లో వేమవాడండి
ఆహ నేములవాడకి వెళ్ళారండి మేము కూడా మేములాడ వెళ్తామండి
ఈ ఉగాది లోపు ఊహు ఉగాది స్పెషల్ ఏమన్నా చేసారా
ఉగాది స్పెషల్ ఇప్పుడేం లేదండి ఇక పండుగ రోజే చేసుకుంటాం పండక్ షాప్ షాపింగ్ చేద్దాం అనుకుంటాన్నాం గానీ అదే. ఇగప్ పండుగకి చేస్తామండి ఇంక ఉంది గదా టైమింగ్ అనీ ఏం జేయలేదు ఆ మీరు జేస్తారండి పిండి వంటకాలు ఉగాదికి
త్తాం అండి
ఆహా ఏమేం చేసుకుంటారు ఊ కొ కొత్త బట్టలు పూల్ నాలుగు బక్స్ అరి లు లడ్డూలు ఉగాది పచ్చడా ఏమేమి చేస్త చేస్తారు అండి ఉగాది పచ్చడా
హ్మ్ వేప పువ్వు మామిడి అది మామిడి కాయలు చింత పులుసు అందులో బెల్లం ఆరు రుచులు కొంచెం లైట్ గా కారం కొంచెం
ఉప్పు ఉమ్ అన్నీ వేసి చేస్త సారు
అలా ఆ చేసి మోదగాకులు తే చి డోపాల్లు కు
తాగుతారు అంతేనండి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడా మేము కూడా అలానే చేస్తామండి ఉమ్
ఉమ్
ఇంకా నిన్న మూ
కలుసున్న వారయితే పూజలు చేస్తారు
ఆ వెహికల్స్ ఉంటే ఎక్కువ మేము మా సైడ్ దసరా అప్పుడు చేస్తామ అండి వెహికల్స్ పూజా ఉగాదికి తక్కువ
ఉమ్
ఉమ్ కాకపోతే మనకు నూతన సంవత్సరం వచ్చేసి ఉగాది
అవును తెలుగు సంవత్సరం కొత్త తగ వచ్చిందంటే ఉగాదికే
కానీ మనం అంతా న్యూ ఇయర్ అని న్యూ ఇయర్ జరుపుకుంటాం
అవునండి
ఉమ్
మన తెలుగు నెలల ప్రకారం అయితే
ఆ ఉగాది దసరా పండుగ బాగా చేస్తారా అండి మీ విలేజ్ లో
స్తారంండి
ఏం చేస్త సార్ దసరానాడు మీ ఊరిలా
మా ఊర్లో దసరాకి సోరకాయ నరుకుతారు ఈ యాటని నరుకుతారండి
ఉహూ జమ్మకు తెచ్చుకుంటారు అండి మీరు అంతా వెళ్ళి
తెచ్చుకుంటామండి అయ్యగారు వస్తాడు పూజ చేస్తాడు అక్షింతలు జల్ లేక మేము కూచుకోని కొత్త బట్టలు కట్టుకొని అందులో వేసి మ వేసుకొని పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం నే తీసుకుంటామండి బతుకమ్మకి ఇవి సద్దుల రోజు గౌరీ తల్లికి పూజ జేసి పులిహోర ఇట్లా అవి ఐదు రకాల ప్రసాదం చేసి పెడతారు గౌరమ్మని చేస్తామండి
స
మీరు ఎట్లా చేస్తారండి
అంతేనండి బక్కం రోజుగా మా నాన్న తమ్ముడు వాళ్ళంతానేమో పూల కేల్తరు మేము అందరం మంచిగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మ పెరుస్తాం మా దగ్గర బతుకమ్మ ఆడడానికి చాలా పెద్ద ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్ లో చ చాలా బాగా ఆడుకుంటాం అందరం చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి చాలాసేపు మాట్లాడుకుంటాం హ్మ్మ్ చాలా బాగా చేస్తారు మా ఊర్లో కూడా బతుకమ్మ దసరా పండుగ చేయరండి మా ఊర్లో
మాకు ఇక్కడ దసరా స్పెషల్ అండి చాలా చాలా కంకణాలు పోయడం అయితేంది కంకణాలు కట్టడం అయితేంది కులంకి ఇద్దరు అని ఎట్లా కూర్చుంటే బాగా చేస్తారుండి చాలా గ్రాండ్ గా చేస్తారు బ మాకండి దసరాకి
నేను చిన్నపాటి నుంచి చూసిన మా ఊర్ళ ఇప్పుడు వెళగా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికిెళ్ళేది ప్రతి దసరాకి అక్కడికి వెళ్ళేది అక్కడ చేస్తుండే చూసేదాన్ని సోరకాయ నరకడం కాళ్లు మీద పెట్టుకొని ఆటను నరకడం తర్వాత అందరు కలిసి ఊరుకుతారు జనాాలు జమ్మి ఆకు తెచ్చి ంటారు పాలపిట్టని చూస్తారు ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ జూసిన ఇప్పుడు ఎప్పుడు చూస్తాలేను వ మీరు ఇంకా మీరు వర్షలు చేస్తారా అండి
ఆ చేస్తామండి
ఎలా చేస్తారండి అవి
బియ్యం నానవోస్తం
కా ముందు రోజు నానవోస్తారా
ఆ రెండు రోజుల ముందుగా నాన పోసి ఆర వో ఆర వెడతాం ఆర పెట్టి పిండి పట్టించి తెల్లబెల్లం కాకుండా ఎర్ ఉద్ద బిల్లం మనము ఉద్ద బెల్లం లాంటిది కొనుకరావాలి
ఆ కొనుకచ్చి అది
టాలి పాకంలా ఉ తెల్ల బియ్యం పిండి పోసి కలిపి పైన నెయ్యి నూన వేసుకొని కాలుస్తారండి నువ్వులు ఏసి
కావాలంటే మనం నెయ్యి కూడా వేకోవచ్చు కదండి
తినే పిల్లలు అయితే ఏసుకోవచ్చు తినని వాళ్ళకు అతే నూనె పోసు
ఉ నెయ్యి వేసుకుంటారు పల్లీల పొడి కూడా వేస్తారు అండి మెత్తగున్ పేంటేయ్ అంటాయా పల్లిలా పౌడర్ ఏసు
అవును మెత్తాగానే ఉంటాయి మ నువ్వులు కూడా ఏయ్ తారండి పైన
నువ్వులు కూడా టేస్ట్ ఉంటుది హెల్త్ కి మంచిదని వొస్తారా ఇంకా ఏమేం చేసుకుంటారు పల్లి పట్టి చేస్తామండి
పిల్లలకి ఐరన్ వస్తాది కదా ఇప్పుడు ఎండా కు ఉమ్ సర్ది కూడా చెయదు కదా
పాకం బాగా ముడింద నుంచి తీసే మంచిగా వస్తు పల్లి పట్టీలు
అవును పాకం ఇట్ల గట్టిగా రాయిలాగుంటే పల్లి పట్టి కూడా గట్టిగా ఉంటది టేస్ట్ వత్తాది ఉ మీడియం సైజు లో మ మంటున్నది షేప్స్ కూడా ఎలా కావంటే అలా కట్ చేస్
అలా కట్ చేసుకోవచ్చు
దోరగా ఎయించాలి మీ మన సిమ్ లో పెట్టి టిగ్యాసు
ఆ నీటిగా దోరగాఎంచంచితే అవి కూడా ఫర్క్ కారాన అంటే టెస్ట్ మంచిగా ఉంటాయి తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది పిల్లలకి కూడా ఆ ఇంకా వంకాయ కర్రీ ఎలా వండుతారు మీరు ఇది పల్లిపటి
వంకాయ ఎక్కువ వండమండి
తక్కువనా ఉహు
ఆ తక్కువ అండి వంకాయ మన దోసకాయ పచ్చడి చేస్తాండి బాగా
ఉహు దోసకాయ పచ్చడి చేస్తారండి ఉహు ఎలా చేస్తారండి
దోసకాయ చెక్కు తీయాలి తీసిన తర్వాత కడిగి మన కూడక కి గీకేది ఉంటుందా మిషన్ దాని తోటి కడ్ గీకాలి మొత్తం గీకి జీలకర్ర ఆ తిరుమలి
ఆ గింజలు
గింజలు కూడా అల్లనే వేస్తా అండి కొంతమంది నచ్చని వాళ్లుంటే గింజలు తీసేస్తారు
ఉహు తినే తిని తినే వాళ్ళుంటే గింజలు కూడా వేసుకుంటారు అంత తురిమి అ ధాన్ని ఆయిల్ లా గోలిస్తారా
ఆ
ఉహు
అవే ఆ జీలకరను ఉప్పు కారం జీలకర ఎల్లిగడ్డ అన్ని దంచి ఆ దానికి పాట్టి దోసకాయ పచ్చడి దానికి పట్టియాలి పట్టి వచ్చిన తర్వాత పోపు చేసుకోవాలి
ఆహా
నూనె పోసి అందులో కొన్ని పల్లీ లు వెయ్యాలే లా ఆ పల్లీలు వేసి వట్టి నేరపకాయలు ఎసి కి తాలింపు చేయాలి కరివేపాక ఎసి
ఉహు అయితే టేస్ట్ గా ఉంటది ఉహు సరే అం మీరు వంటలు బాగా చేస్తారు అనుకుంట
అవునండి
హు హు సర్లేండి కొన్ని వంటలు నేర్
ఆ నేర్పిస్తా అండి
సరే అండి మరి మళ్ళీ కలుద్దాం
ఆ సరే అండి
ఆ